కాయ్ అండి నమస్తే
హాయ్ అండి నమస్తే
ఏం చేస్తున్నారు
నేను చూడండి గూగుల్లో ఒక చిన్న వర్క్ ఉంటే చేసుకుంటున్నా
అవునా ఏం వరకండి
హే అదే నా ఓడ్స్వర్క
వచ్చా నోట్స్ అన్నారా నాకు గూగుల్లో వర్క్ ఉండే అన్నట్
ఆ అంతే ఆ ఓకే నేను చెప్పింది ఎలాగ ఉన్నది ఏం లేదు ఎయితేనా ఫ్ నోట్స్ ఉన్నది అదే వెతున్నాయి నైటాపుస్ ఎట్లా రాయాలి ఏంటి రజీ ఉందని కమ్ రేసుకుంటూ రాసుకుంటున్నాను
అవునా బాగా రాసేదుంట అండి
అంటే మాకు మెటీరియల్స్ ఉండవు అండి లైబ్రరీకి వెళ్ళి సెర్చ్ చేసుకొని రాసుకోవాలి నాక్ అక్కడికి వెళ్తే టైమ్ ఉండదు అనేసి ఇప్పుడే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా
అట్ల ఎట్ల అండి నోట్స్ లేకపోతే ఎట్లా ప్రిపేర్ అవుతారు అంటే కోషన్స్ ఇస్తారా వాళ్లు
అంటే అలా ఏం లేదు బుక్స్ ఉంటాయన్నమాట పబ్లిష్
ఉ ఉ
పబ్లిషర్స్ అంటే మాకున్న సిలబస్ ఒకటే నోట్ బుక్కులో ఉండదు వేరే వేరే పబ్లిషర్స్ వేరే వేరే టాపిక్స్ రాసారు అన్నమాట అలా చాలా బుక్ బుక్స్ వెతకాల్సిస్తుంది అన్నమాట కొన్ని కొన్ని టాపిక్స్ కోసం అంతా రిస్క్ ఎందుకు మళ్లీ ఒక సబ్జెక్ట్ కి మొత్తం టైమ్ వేస్ట్ చేస్తే ఇంకా మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ లాస్ అయితం కదా
అవును
సో తెలిసిన దగ్గరికి గూగుల్లో కొట్టి రాసుకుంటున్నా అనమాట
అంటే ఇంకా మ్యాటర్స్ సేమే ఉంటదా
ఆ సేమ్ ఉంటది
అంటే క్వశ్చన్స్ ఎట్ల ఇస్తారండి ఎగ్జామ్ ప్యాటన్కి
ఆ ఇండెక్సు అంటే మనకు సిలబస్ ఎట్లుందో అలానే ఇప్పుడు సపోజ్ ఫంగీవేసింది అనుకోండి దాని క్యాటస్ ఏంటిది దాని స్ట్రక్చర్ ఏంటిది అనేసి అడుగుతాడు ఇప్పుడు పబ్లిషర్స్ అదే ఉంటది రాసింది వాళ్ళుకూడా గూగుల్లో కూడా అదే ఉంటది గూగుల్ ఏందంటే కొంచెం మనకు ఈజీ వేలో ఉంటంది అన్నమాట పాయింట్స్ మరి అంతా టఫ్ ఉండవు ఆ అందుగన ఫస్ట్
టేన్డ్ ఎన్ని సిలబస్
ఆహ్ ఎలా ఉంది అంటే ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయండి ఒక సబ్జెక్టుకి
వామ్మో ఆ ఫిఫ్టీ ఇస్తాడా ఎగ్జామ్లో టే ఫిఫ్టీక్ ఫిఫ్టీ గాదు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు మాక్సిమం
షార్ట్ వచ్చేసి ఫైవ్ క్వశ్చన్స్ అండి ఫైవ్ కి ఫైవ్ ఎటెంమ్ చేయాలి లాంగ్ వచ్చేసి ఎయిటు ఆహా ఎయిట్ కాదు టెన్ ఫైవ్ ఎటెంమ్ చేయ్యాలి అంటే ఫిఫ్టీన్ క్వశ్చన్సు ఫిటీ నుంచి ఫిఫ్టీటీన్ క్వశ్చన్స్ వస్తాయి
అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫంగయ్ గురించి రాయమన్నాడు అనుకోండి అదొక టాపిక్ అనుకోండి దాని గురించి ఎట్లా ఇస్తాడు క్వశ్చన్స్
ఇంతే ఇగా అంటే ఏం అ డిస్క్రైబ్ లేకపోతే రైట్ ఎబౌట్ జనరల్ క్యారస్టిక్ అ క్యారక్టర్ స్టిక్స్ అండ్ స్ట్రక్టర్ ఆఫ్ ఫంగి అనే ఇస్తాడు
అని చాలా హార్డ్ ఉంటది అనుకుంటా కదా కన్ఫ్యూజింగ్గా అన్ని టాపిక్స్ ఉంటాయి అన్ని చదవాలి
అంటే జనరల్గా నాకు ఎలా అంటే డిగ్రీది పీజీది కంపేర్ చేస్తే కొంచెం సేమే ఉంటంది అన్నమాట క్వశ్చన్స్ వాడు అడిగే విధానం మనకి ఏందంటే సిలబస్ ప్యాటర్న్ చూస్తే అర్థం అయిపోతది ఏది లాంగ్క్వశ్చన్ ఏది షార్ట్ క్వశ్చన్ అని
అవును కాకపోతే ఏంటంటే డిగ్రీలో ఆ సబ్జెక్ట్కి అన్ని రిలేటెడ్ సిలబస్ ఒకటే బుక్లో ఉంటది అట్లా ఈజీ అవుతుంది కదా ఈ కొత్త సిస్టమ్ ఎందుకు పెట్టిండ్రు ఏమో పీజీలో
ఏమో కాకపోతే పీజీలో ఇంకోటి ఉందండి టఫ్ ఎప్పుడు సపోజ్ ఆర్డర్ వేసిందే అనుకోండి వన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్సు
హ్మ్
ఆ ఫస్ట్ క్వశ్చన్ నించి ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఫిఫ్న్త్ ఒక క్వశ్చను లేద ట్వెల్త్ క్వశ్చన్ మూడు కలిపి ఒక క్వశ్చన్ల ఇస్తాడు వాడు
మ్మ్
నాకు మొన్న సెమిస్టర్ అట్లనే జరిగింది నేను షాక్ అయినా ఇదేంటిది క్వశ్చన్ని క్వశ్చన్ ఎట్లా వచ్చింది అ సలు అంటే వెళ్ళక చూస్తే త్రీ క్వశ్చన్స్ కలిపి ఒక క్వశ్చన్ ఇచ్చిందేవాడు
వామ్మో అట్లీస్
నాకూ
ఫుల్ లెన్తి ఉంటది రాయాల్సింది మళ్ళీ మార్క్సేమో తక్కువ టైమ్ కూడా సరిపోదు
టైమ్ సరిపోదు నాకు ఇంకోటి ఎదంటే మాకు డిగ్రీలో థర్టీ టూ పేజెస్ ఏమో ఉంటదండి బుక్ షీటు
అవును ఇప్పుడు ట్వంటీ టూ ఏసిండ్రండి బు లేట్ అవును
మాకి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయండి అసలు ఎటు సరిపోవు లాంగ్ ఆన్సర్ ది ఒక్కొక్క లాంగ్ ఆన్సర్స్ ఫోర్ ఫైవ్ పేజీస్ పడతాయి లాంగే సరిపోతాయి షార్ట్ ఎట్లా రాయాలి ఏంటిదీ నాకైతే చాలా భయమేసింది
కానీ పేజెస్ తగ్గించిండు గానీ పేపర్ది విడ్త్ లెంత్ పెంచిండు ఫస్ట్ మనకెంత సింగిల్ రూల్డ్ అంత బు పేపర్ ఉండే థర్టీ టూ పేజెస్ కి ఇప్పుడు ఏ ఫోర్ షీట్ అంత పేపర్ కర్రీ చేసిండు అవును నాది
కానీ అది చేసినప్పుడు లాసే కదా కదా ఎంత పెట్ సరే పేస్ఫిలా
అవును అది నాకు కూడా ఎప్పుడు ఫిల్ కాలే అన్ని పేజెస్
ఆహా
మళ్ళా ఆ పేజెస్ కూడా నిజంగానే వేస్ట్ అయితే
అవును అంటే వాళ్ళు దిదిరిలిస్తున్నారు అంటే ఇప్పుడు సరే పేపర్స్ తక్కువ ఉన్నాయి షార్ట్ రాస్తే మరి ఆన్సర్స్ మార్క్స్ తక్కువ వస్తాయి పోనీ మరి ఎక్కువ రాస్తే మళ్లీ వేరే క్యూస్షన్స్ కి ఏమో పేస్ ఉండదు
ఆ మనం రాసిన బుక్ బుక్ పేపర్స్ కూడా అన్ని వేస్తే ఎట్లా అన్ని ట్రీస్ కట్ అయితాయి మళ్ళా వాటిని చెత్త కుప్పల్లోనే పడేస్తారు
ఆ
వీలైతే అమ్మేస్తారు మనం రికార్డ్స్ అవివన్నీ రాస్తుండగా అవి కూడా
రికార్డ్స్ అయితే వేస్ట్ ఆఫ్ టైమ్ తెలుసా అసలు టూ మార్క్స్ ఫైవ్ మార్క్స్ ఫోర్ మొత్తం ఆ ఇయర్ మొత్తం బాగా మనం సఫర్ అవ్వాల్సో స్తాది
అవును ఇది అసల్ తీసేయాలి రికార్డ్ సిస్టమ్ దీనికి బదులు బదులు ఏమన్నా సెల్ఫ్ గా రైటా రై రిటర్న్లు కాకుండా ఏదన్నా విజువల్ చూపించమని చెప్పాలి
అవును
అంటే ఓన్లీ ప్రాజెక్ట్స్ అనేవి రాయడం తోటి కాకుండా మీ మీ ఒక ఫైవ్ మెంబెర్స్ నిచ్చి ఆ ప్లేస్ కెళ్ళి దాని గురించి చర్చించుకొని రండి
ఆ అది బెస్ట్ ఇంకా తెలుసా
అట్ల చెప్పాలి కానీ మనం బ్లైండ్ గా రాస్ అంత మనకు మెదడు ఏం ఎక్కదు ఆ పేపర్స్ వేస్ట్ టైం వేస్ట్ అవును
ఇప్పుడు మీరు చెప్
తన్ కానీ మనం అట్లా రాస్తున్నాం గానీ నాలెడ్జ్ కూడా వస్తలేదు కదా
వస్తలేదు మొత్తం వేస్ట్ అయితాంది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫాలో అవ్వాలన్నా కూడా అసలు ఎవరు ముందుకు రాలేదు సాయి ఎందుకు ఏం చేస్తామేంటి ఇదే అదేస్తుంది అని అరే కరెక్టే కదా అసలు కలేజ్ గురించి అసలు ఎవ్వరు ఆలోచిస్తలేరు
అవును కానీ అట్లా వేరే ప్లేస్ కి వెళ్ళకపోయినా వాళ్ళ స్టూడెంట్స్ కదా అఫ్ కోర్స్ మనం అందరం వెళ్ళలేము సో వాళ్ళనే మన ప్లేసెస్ కి ఇట్లా ఉంటారు కదా తీసుకొచ్చి వీళ్ళకి చూపియాలి సైన్స్ పేరు లాగా అప్పుడు అప్పుడు దాని మీద ఐడియా వస్తుంది ఇంట్రెస్టింగ్ ఉంటది చదువుకోడానికి
నిజామే
ఇట్ల అయితే స్ట్రెస్ ఆ పేజెస్ వేస్ట్ రాయాడమ్ వేస్ట్ అన్నీ వేస్ట్ సరే ఆ పేపర్స్ అన్ని ఏమన్నా యూజ్ చేస్తారా అంటే చెత్త కుప్పలో పడిస్తారు అమ్ముకుంటారు పాత సామానులు
ఆ నేను వాడకి వీళ్ళకి పోతాయి
అవును ఉచేయగలను ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కొన్ని చాలా క్లాస్ ఉన్నాయి చాలా అంటే ఎందుకంటే మేము కూడా రికార్డ్స్ అసైన్మెంట్ బాధితులమే కదా
ఉ ఊ ఊ మీరు అలా అంటే మా టెన్త్ టై లో మాకు ఎంత ఉంటంది తెలుసా రాసేది రికార్డ్స్ వేరే మళ అసైన్మెంట్స్ వేరే మళ్ళీ రీడింగ్ ఫక్షన్ అంటా అది కాకుండా సంథింగ్ ఇంకోటి ఏమి ఉండే అండి చాలా రాస ఉంది టెన్త్ నుంచి చాలా సఫర్ అయినా మా తర్వాత బ్యాచ్ అయితే సేఫ్ కరోనా పడ్డది వాళ్ళకి ఎలాంటి రైట్ థింగ్స్ లేకుండే ప్రెషన్ లేకుంటె మొత్తం సేఫ్ అయిపోరు వాళ్ళతే అదృష్టం కొట్టాలే అనుకున్నాను నేనైతే
అవునా ఆ విషయంగా అయితే ఇన్ నిజమైన మా బ్యాచ్ వాళ్ళకి
ఉ
కి లక్కు అయితే ఉంద అనుకోండి కానీ అది లక్కు అనాలో లేకపోతే అయినా లక్కు లేదనాలో అర్ధాంగా ఎందుకంటే అంటే మేము ఓకే ఆ వర్క్ విషయంగా తప్పించుకున్నాం కాకపోతే నాలెడ్జ్ విషయంగా చాలా ల్యాక్ అయిపోయినాం మేము తగ్గిపోయినా వెనుకబడిపోవడం అయింది
బాధ వస్తుంది కదా అప్పుడప్పుడు తలుసుకుంటే
అవును ఎందుకంటే మేము టెన్త్ లైఫ్ ఎంజాయ్ చేయలేదు
ఉ
ఫేర్వెల్ ఎంజాయ్ చేయలేదు
అయ్యో
దగ్గు సౌండ్ ఇంకా అంటారు కలా ఎక్స్ట్రా క్లాసెస్ అవి ఇవి అవి ఏమి ఎంజాయ్ చేయలేదు
అయ్యయ్యో అసలు అదే మెమరీ మన లైఫ్ లో టెన్త్ అంటే
అవునండి
ఆ మాకైతే ఎలా అంటే
ఇంటర్ లోకి వచ్చినా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ అని చెప్పిన్రు
ఆ అవును అవునంట ఇంటర్ కూడా అలాగే అయింది అంటే మా టెన్త్ అయిన టూ ఇయర్స్ తరువాత కోవిడ్ వచ్చింద అనమాట నా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన టెన్ డేస్ కే ఏమో కోవిడ్ అంటే లాక్ డౌన్ అయిందన్నమాట ఇగ అప్పటి నుంచి ఇక వందరు లాక్ ఇగ టెన్త్ వాళ్ళని పాస్ చేసారు ఇంటర్ వాళ్ళని పాస్ చేసారు అసలు ఏంటిదో ఏమో అంతా అన అట్లా పాసేసుకుంటూ పోయారు ఇప్పుడు
ముందు బ్యాచ్ వాళ్ళ అయితే ఒక్కటే ఎగ్జామ్ రాసిండ్రు తెలుగు ఎగ్జామ్ లాంగ్వేజ్ ది
ఆ అవునంట మా సిస్టర్ కూడా అదే కదా తను కూడా చెప్పింది అక్క నేను తెలుగు ఒకటే రాసా అక్క నెక్స్ట్ డే నుంచి ఇక లాక్ డౌన్ పడ్డది ఎగ్జామ్స్ రాయడానికి ఇగ లేకుండే మాకు అని అన్నది
ఆ
కానీ వాళ్ళు అక్కడ చాలా సఫర్ అయ్యిరు తెలుస ఎందుకంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళు చదువని వాళ్ళు అందరికి సేమ్ వచ్చాయి మార్క్స్ సో వాళ్ళకి ఫ్యూచర్ లో ఏమైనా చేయనుకున్న సర్టిఫికెట్ వేస్లేదా ఇప్పుడు వాడు చదివినోడా చదువనోడా అని కూడా వాడికి అర్థం కాదు
ఇప్పుడు దేనికైనా టెన్త్ ఏ మేయిన్ అడుగుతాడు
అవును టెన్త్ మేయిన్ అసలు
అదే బేసిక్ ఫౌండేషన్
ఇంకా అసలు ఇంకా బ్యాడ్ లక్ ఎందంటే ఇయర్ ఇప్పుడు నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ కూడా లేవండి టెంత్ వాళ్ళకి
అవును ఓకే అండి మీతోటి మాట్లాడి అవును మీతో మాట్లాడి బాగా అనిపించిందండి నేను మళ్ళీ చేస్తాను బాయ్
ఓకే అండి బాయ్